ఇనిపిస్తుందా ఆ ఇనిపిస్తుందా
అన్న వినిపిస్తుంది ఆ ఆ
ఊహ
నేను మాట్లాడొచ్చా బాడినే మాట్లాడాల హలో మీరు పేరు
కొత్త ఎలా ఉంది
మ్మ్ బాగుంది బాగుంది నేను మాట్లాడొచ్చా భాగ్య మాట్లాడాల్నా
ఎవరైనా మాట్లాడచ్చు
ఓకే ఓకే మ్మ్ ఇంక ఏం చేస్తున్నవ్ బ్రేబ్
ఇప్పుడే డిన్నర్ అయితాంది ఇస్తమా ఇద్ద ఎన్ని రోలు అన్ని రోజులు ఉంటది
ఊహు
దాంతోనైతే ఇప్పుడైతే పెట్రోల్ కి అయితే ప్రాబ్లం అయిత
లేదా ఉందా
పెట్రోల్ ఫుల్గా లైన్లు గంటసేపు వేట్ చేయాల్సి వస్తాంది
అంతేనా
ఆ మీర్ ట్యాంక్ ఫుల్ చేసిర్ర లేదా
ట్యాంక్ ఫుల్ చేసిన
అ
ఆ ఇ ప్రస్తుతానికైతే అదైతుంది
ఆ
ఉమ్
కాలేజ్ దాన్ దాన్ దాన్కే ఎళుడా ఎట్లా బైక్ మీనా బస్
ఆ బైట బైటే ట్ల పట్లోనే కాలే ముందే
ఇప్పుడు బస్సు క్యాన్సిల్ చేసిర్రు గాది
ఆ క్యాన్సల్
అవి అవి కొన్ని మిగిల్తాయా
ఆ అంటే ముందు బస్సు ఇంచార్జ్ ఉండే నేను ఆ బస్ ఇంచార్జ్ కి ఆఆ
ఆ అంటే కలెక్ట్ చేయొచ్చా అందరు ఎక్కిన వాళ్ళ దగ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకు ఇయాలనా
ఆ అంటే కలెక్ట్ చేసుడు ఏం లేదు జస్ట్ చూసుకోవాల అన్నట్టు ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకోవాలే
మరే దానికి ఏమన్నా తగ్గిస్తుండేనా
అంటే బస్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అది అది ఉండ పోవు
ఆహా
ఆ ఫ్రీయే
ఇప్పుడు ఇప్పుడేమో పెట్రోల్ ఖర్చు పెట్టుకోవాల అన్నట్టుగా
ఆ పెట్రోల్ ఖర్చు పెట్టుకోవాలి
ఆ బండి నడిపియ్యాలి
ఆ కాపోతే ఇంటి ముందే దగ్గరనే కదా
ఎంత ఫైవ్ మనిట్స్ పడుతదా ఆ అవునా
ఫైవ్ ఆ ఫైవ్ రోడ్ ఇటు సైడ్ ఫైవ్ మినిట్స్ అటు రోడ్ అవు అంతే ఫైవ్ మినిట్స్ హామ్
జాల దగ్గరే గంట సేవు గంట సేపు అయితే సేవ్ అయిపోయింది గంట అటు గంట ఇటు గంట అంతే కదా అటు వన్ అవర్ ఇటు వన్ అవర్ సేవ్ అయిపోయింది కదా మగ అంటే ఇప్పుడైతే కొంచెం లేటుగానే వెళ్తారు కావచ్చు తొమ్మిదింటికా పదింటికా ఏయిట్ ఓ క్లాక్ ఎల్లుడా
హలో
ఆ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎల్లుడా
ఏ నైన్ అన్నా నైన్ కి
నైన్ అంటే ఎయిట్ థర్టీకి వెళ్తారు కావచ్చు స్కూల్ ఎప్పుడు మరి చిన్నదాని స్కూల్ మరే
నాలుగు రోజులల్లయిగా ఇంక ఫోర్ డేస్ ఇగ
ఆ ప్లే స్కూలే కాబట్టి
ఇది నారాయణ స్కూలు
నారాయణ వేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్ ఓకే సీబీఎస్ యా ఎస్ఎస్సి ఆ అదే సీబీఎస్ఈ ఆ అడ్మిషన్స్ దొరికిందా మరి అడ్మిషన్ దొరికిందా
అడ్మిషన్
ఉహూ
ఉ
ఓకే అవు
ఇంకా తిన్నరా చెప్పాలి తిన్నరా
డిన్నర్ ఏ డిన్నర్ ఇంకా కాలేదు చిన్నోళ్లది అయింది
అవునా పర్లేదు కద
రే ఆ రేపు పిల్లలకి హల్ిడే ఎల్లుండి కూడా హాలిడేనే
అ
ఆ మీక్కూడా హాలిడే నానా మరి
మీకు
మా మాది ఉంటది మాకు హాలిడే ఏమిండయి నడుతూనే ఉంటాయి మొన్న ఒక్క ఉగాదికి నాటిచ్చారు కానీవుకముండ ఎప్పుడు ఎప్పుడు ఇలా క్లైంట్స్ అంతా వేరే సైడ్ కదా ఉండే వగరా
హ్మ్మ్
అందుకని వాళ్ళకు వర్క్ చేయవాల్సిందే
హ
అ ఇప్పుడు మరి ఇ ఎ ఎప్పుడు ప్రోగ్రామ్ పెడతార అపార్ట్మెంట్లో
ఏమో మర్దేపడద అయితే ఏమి మ్యూజిమ్ లే
ఆ
అ
ఇక్క ఇక్కడ మాకు ఇక్కడ కాలనీలో భారీ ఎత్తు ఆ పెైన సర అయితే మంచిగా కళ్యాణం విషలు రామ్ ఉ
ఓకే
సపరేట్ ఫుడ్ చెప్పిస్తారు
హ
అ రేపు రేపు హాలిడే కదా అయితే ఓకే అ ఏంటి డిన్నర్ హలో
అమ
ఆ డిన్నర్ అయి డిన్నర్ అయిపోందా
అను
ఏడి హెల్త్ కాన్షియస్ హెల్త్ కాం చేసా మొత్తం చెపాతయాపోతే రైసనా ప
బస్
ఇడ్లి్యా టిఫిన్ ఏనా
ఆ
ఇ సార్
దా పిడ్ ఇట్ అంటే ఐన్ దదాపుిన
నైట్ నైట్ అంత టిఫని
ఆ నైట్ అంత టిఫిన్
మొన్న ఏదో టూర్ వేసినట్టున్నారు
ఏటు
ఇడోన్ బాలు వాళ్ళు ఎటో ఎటో పోయినటున్నారు కాద
ఆ అ బా బాలు బాలు వాళ్ళు బెంగళూరు పోయిన్రు
ఆ అదే అదే పెట్టిరు కదా వీడియో
అవును బెంగళూరు పోయివచి
వాళ్ళు ఒక్కలేనా వాళ్ళు తుని కెళ్ళి
రా
ఆహా
ఉమ్మ్
టూర్ బానే ఇతండు కదా
వర్కందని
ఆ ఏది బెంగళూరులోన
ఆ ఆ
ఆహా అ అట్నే ఈ పని కూడా చూసుకొని వచ్చింది అనట ఓకే ఎ ఎంత ఇప్పుడు మొన్న ఈ స్కూలో మరి మార్క్స్ ఇచ్చిరా
ఈ స్కూల మార్కులు రం ఇస్తారు రేప్ అ ఎల్లుండి ఫ్రీయ
అంటే ఓన్లీ గ్రేడ్ లె గ్రేడ్ లెక్కిస్తారా ఎట్లా
అంటే అట్లీస్తారు
ఆ
మార్కులు సార్ మార్కులు
అంటే సబ్ సబ్జెక్ట్ వైజ్ ఇస్థిర ఇచ్చి
సబ్జెట్ వైజ్ మార్ట్స్ ఇస్తారు
ఆ ఆ వి మా చిన్నోడికి ఓన్లీ అది దే ల కొన్ని టాస్కులు లెక్కూ ఉంటాయి కదా సాంగ్స్ బిహేవియర్ ఎట్ ఉంటది వేరే పిల్లలతోనే ఎట్ ఉంటాడు హ్మ్ బా కాన్సంట్రేషన్ ఏ ఇంటడా అన్నీ ఒక లిస్ట్ ఉంటాయి అన్నట్టు
అచ్చా అ అ అ
ఆ వన్ టు ఫోర్ రేటింగ్ ఇచ్చారు దాని ఒకొక్క ఒకటి ఎట్ల ఎట్లా ఉన్న వాణ్ణి టిక్ పెడతారు స ఉంది సెకండ్ వరకు థర్డ్ క్లాస్ నుంచి మళ్ళీ వేర్ సబ్జెక్ట్ వైజ్ మార్కులుతారానమాట
ఆహా హ
ఏ
ఏ ఒక స్కూల్ కోటే
ఆ
ఒకో స్కూల్ ఒకోలాగానటియా
ఆ హ్మ్ ఇంకానా
ఇంకేంటి మరి
సరే మళ్ళీ చేస్తా మరి ఆ మళ్ళీ చేస్తా